ఆ ఏం చేస్తున్నా అండి
ఆ ఏం లేదు మీరు
అ ఏం లేదు వంట చేస్తున్నాం
ఓకే అట్లా మాట్లాడ టాపిక్ మాట్లాడవు వంట ఇంటగా ఉమ్ హలో
ఆ హలో
టాపిక్ మాట్లాడన్ డి డైరెక్ట్ ఇవన్నీ అవసరం మాట్లాడద్ అవన్నీ
ఆ ఓకే
ఆ చెప్పండి ఏం టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం
ఇవాళ చిన్ననాటి జ్ఞాపకాలు
చిన్ననాటి జ్ఞపకాల చెప్పండి మీ చినాటి గాప్ క లు ఎలా జరిగాయి ఏమి ఉన్నాయి ఎలాంటి ఎలాంటివి ఉన్నాయి చెప్పండి
ఆ మా చిన్ననాటి స్నాపకాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్ డాయ్ ఆ చాలా ఎంజాయ్ చేసినాం మేము ఆ చాలా నాలెడ్జ్ కూడా ఉండే అప్పుడు చిన్న చిన్నగా ఉండే నాలెడ్జ్ అచ్చినయ్ అప్పుడు
ఉమ్
అవ్ ఫ్రెండ్స్ తోని చాలా ఆడుకున్నాం
ఏం ఆడుకున్నారు
ఆ బొమ్మలా ఆటలు
ఇంకా
హ్మ్ చిన్న చిన్న బొమ్మలు ఆటలు ఆడుకున్నాము బోల్ ఆట ఆడుకున్నాము
ఆహా బయటి బయటికిలి వేరే ఫ్రెండ్స్ తొ ఆడుకోలే
ఆ బయటికి పోయి బయటికి వెళ్ళి క్యాంప్ వెళ్తుండే మేము సార్లు కూడా మాకు క్యాంప్ తీసుక వెళ్తుండే మా లు
ఉమ్ ఆ
అం గుడికాడ తీసుక వెళ్తుండే అక్కడ గోదారి ఉన్నది మా ఊరు క్కడ గోదారి ఉన్నది ఆ గోదారి కూడా మా సార్లు తీసు కవెళ్తుండే
గోదావరియా ఓకే అక్కడికి వెళ్ళి ఏం చేసేవాళ్ళు ఏమో ఎలాంటివి ఆడుకునే వాళ్ళు ఏం
అక్కడ వెళ్ళి మేము వంట చేస్తుండే వెజ్ వంట చేస్తు స్తుండే ఏమైన్నా కర్రీ కు అన్నం
అ ఒకే హలో హలో
అ లీలల్లో ఆడుతుండే మొత్తం అందరు ఫ్రెండ్స్ అ లీలల్లో ఉరికి ఉరుకి పట్కుంట
హలో
హలో
ఆ చెప్పండి
ఆ గోదారిలో ఆ ఆడుతుండే మేము చాలా అక్కడ స్నానం చేస్తుండే అందలు ఫ్రెండ్స్ ఉమ్ ఫ్రెండ్స్ కలిసి
ఓకే
ఉమ్ క్యాంప్ కి వెళ్తుండే మేము మళ్ళా సార్లు క్యాంప్ కి తీసుక వెళ్తుండే మమ్మల్ని అక్కడ త్రీ ఫోర్ డేస్ క్యాంప్ నడుస్తుండే డైలీ రుటీన్ ఆ డైలీ మార్నింగ్ వెళ్తుండే నైట్ ఆ తిరిగిస్తుండే మళ్ళా మేము
ఉమ్ హ్మ్
అక్కడ వంట చేసి తింటుండే మళ్ళా డ్యాన్సింగ్ సింగింగ్ ఆటలు అయన్నీ చేస్తుండే
ఓకే
ఆ చెట్లు పెడుతుండే అక్కడ క్లీనింగ్ చేస్తుండే ఆ క్లీనింగ్ మొత్త త్తం చేస్తుండే చి ఊర్లలా పోయి వాళ్ళ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుం టుండే మిరు ఎందరు మంది ఉన్నారు మీకు ఏమేమి అవసరం ఏమనా ఉన్నాయా అని మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటుండే మేము వాళ్ళ దగ్గర పోయి
ఇన్పర్మిషన్ తీసుకుంటుండే ఓకే ఎలాంటి చెట్లు నాటారు అక్కడ
ఆ షోకేసి గాని ఇట్లా ఆ ఏమ ఫ్రూట్స్లు మామడికిచ్చి మా మామిడి చెట్లు జామ్ చెట్లు ఆ శోకష్ చెట్లు శోకష్ ఉన్నటి చెట్లు అలాంటి చెట్లు నాటు నా ఇస్తు ఉ నాటుతుండే అన్ని సార్లు సార్లు కూడా మాకు హెల్ప్ చేస్తుండే
అవునా
ఆ
ఓకే ఇంకా, ఇంకా ఇంటికాడా ఆ ఇంట్లో ఏమన్నా జ్ఞాపకాలు చిన్ననాటి జ్ఞాపకాలు ఇంట్లో వాళ్ళతోని చెప్పండి ఇంట్లో వాళ్ళతోని ఏమన జ్ఞాపకాలు షేర్ జేసుకోవచ్చు మీరు
ఆ ఇంట్ల అంటే ఇగ మ చిన్నయిగ ప్రోగ్రామ్స్ అనీ మామ ఇంటికి వెళ్ళి అక్కడా ఉమ్ మ్ మొత్తం, ఇంట్లో వాళ్ళతోని ఆట చిన్న చిన్నోళ్ళు ఉంటరుగ అందరు అక్కలు, చెల్లెళ్ళు వాళ్ళతోని ఆట్ల ఆ ఆటలు అంటే ట్ల ఆ ఆ ఆడుకోవడం, బండలాడుకోవడం బోళ్ళాడుకోవడం ఇగన్నీ జేసేది దాగుడు మూతలు
ఆహా
యన్నీ ఆడుకునేటోల్లం మేము చిన్నప్పుడు. అది ఎంజాయే వేరే ఉంట్
నా ఏదన్నా అట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్ మర్చిపోలేని ఇన్సిడెంటేమన్నా జరిగిందా మీ లైఫ్ లో చెప్పండి
ఆ జరిగింది ఒకసారి ఆ నేనూ చిన్నప్పుడు హ్యాపీగా అంటే అంటే నాకు ఒకసారి చిన్నప్ ప్పుడు హ్యాపీగా గాదు ఇదీ, నేను ఆటలాడుతుండే ఆ అదే దాగుడు మూతలు చీకటి ఉండే చాలా, అయితే నాకు డోర్ తలిగింది. మొత్తం చాలా రక్తం వెళ్ళింది కన్నుగాడనె
అవునా
హా ఇప్పుడు గూడ దాంది మచ్చ ఉన్నది అన్నట్టు నాకు.
హ్మ్ అవునా
ఆ ఇగ అది చూస్తే అది గుర్తొస్తది.
అది గుర్తుకొస్తదా
హా
ఓకే ఓకే ఇంకా ఇంక ఏమన్నా ఆడుకోవడం అట్లాంటియేమన్నా చేసారా, ఎక్కడికన్నా? టాలెంట్స్ తోని ఎక్కడికన్నా వెళ్ళారా? వెళ్ళి అక్కడ ఎలా గడిపారు? అక్కడ ఏం చూసారో, ఏ ఎక్కడికెళ్ళారో అన్ని ఏమన్న చెప్పండి ఏమన్ అలాంటయేమన్న ఉంటే జెప్పండి
అ ఆ మ్ నేను తిరుపతి వెళ్ళాము, వ నేను మా అక్క, మా పారెంట్స్ ట్స్ వాళ్ళు పారెంట్స్ తోని తిరుపతి వెళ్ళాం చిన్నప్పుడు, అక్కడా అక్కడ గ్ దర్శన్ దీసుకున్నాం అన్ని చోట్ల తిరిగినం. చాలా మంచిగన్ పిచ్చిందన్నట్ తిరుపతిలా, వేముూల్ వాడ కూడా వెళ్ళినం మేం నలుగురం
అ ఎలా వెళ్లారు బస్సు లోనా? లేకతే వెహికల్ మాట్లాడుకోనా?
నె వెళ్ళినం తిరుపతి వెళ్ళాంగా అయితే మేం ట్రైన్ తోని వెల్లినం వెముల్వాడ గూడ ట్రైన్ ట్రైను, బస్సు ఇట్లా ఒకటొకటి వెళ్లినమన్నట్టు, వెహికల్ లేదు సెపరేట్ వెహికల్ కాదు.
ఓకే ఇంకా
అక్కడింక చాలా మంచిగుంటది మంచిగనిపిస్
అక్కడ వెములవాడ దర్శనం ఎలా జరిగింది
ఆ అక్కడ కొంచెం న్ రష్ ఉండే కానీ మంచిగా జరిగింది పొద్దున్న పొద్దున వెళ్ళిన మేము ఆరిటికి స్నానం అందజేసి ఆరిటికి వెళ్తే తొందరగా గంట లోపట్నే ఆ మా దర్శనం అది అయిపోయింది ఆ చాలా మంచిగా అనిపించింది
ఓ
ఇంకా అక్కడ కొంచెం సేపు కూర్చొని ఆ టిఫిన్ చేసి దేవుని దగ్గరనే కొంచెం సేపు కూర్చున్నాము మంచిగా అనిపించింది అన్నట్టు మైండ్ ఫ్రెష్ ఉంటది ఉండే అప్పుడు బోళ్ల సౌండ్
ఇంక వేములవాడ దగ్గర ఏమైనా చుట్టుపక్కల వెళ్ళారా చూడ్డానికి
ఆ వెళ్ళాం నాంపెల్లి గుట్ట అని ఉండే ఉన్నది అక్కడ వెళ్ళినం నడుచకుంట అక్కడ వెళ్ళినాం గుట్ట మొత్తం ఎక్కినాం మేము అక్కడ వెంకటేశ్వర దేవుడు అక్కడ పాములాగా ఒకటి కట్టిన్లు అన్నట్టు పెద్దగా స్టాచ్యూ చాలా పెద్దద్దగా ఉంటుంది అది స్టాచ్యూ
ఓకే
అక్కడ వెళ్ళినాం పాము లోపటి నుంచి ఇట్లా వెళ్ళినాం మళ్ళా ఎండింగ్ పాము అక్కడ ఎండింగ్ వరకు అక్కడ దేవుని గుడి ఉన్నది అన్నట్టు
ఆహా
మళ్ళా ఇంకొక గుట్ట అక్కడనే కానీ వే వేరే గుట్ట మూడు నాలుగు గుట్టలు ఉంటాయి
ఉ
వేరే గుట్టకు నరసింహస్వామి గుట్ట అక్కడ ఇంకా వెళ్ళినం మేము ట్రావెల్స్ సౌండ్ అక్కడ ఇంకా చాలా బాగుంది వ్యూ కూడా చాలా బాగుంది ఉంటుంది ప్రశాంతిగా సైలెంట్ గా చాలా బాగుంటుంది అక్కడ
అవునవును అంతేనా వేములవాడ కాక కొండగట్టు అట్లా వెళ్లారా ఏమన్నా
కొండగట్టు కూడా వెళ్ళినం మేము అక్కడనే వంట చేసుకుని తిన్నాం
కొండగటలో ఇలా జరిగింది దర్శనము చాలా మంది ఉండేనా ఎలా
అక్కడ నార్మల్ బాగా మంది ఏం లేకుండేదు నార్మల్ మంచిగా జరిగింది అక్కడ అక్కడ కూడా అక్కడ ఒక వన్ నైట్ స్పెండ్ చేసినాం మేము అని అక్కనే వంట చేసుకొని వండుకొని తిన్నాం
ఉ
అక్కడ అ అక్కడ కోతులు ఇంకా చాలా ఉంటాయి చిన్న చిన్న కోతులు పెద్దవి కోతులు చాలా ఉంటాయి పక్షుల సౌండ్
ఎంట అండి
ఉ
ఏమన్నారు
కోతులు చాలా ఉంటాయి అక్కడ అని అంటున్నా
ఎక్కడ కొండగట్ట లా
కొండగటుకాడ
అవునా ఓకే ఓకే
అందరూ ఆ ఏస్తాన్నాడు తింటానికి బనానా ఇట్లా ఇగ అందరు ఇస్తారు చాలా మంది ఇస్తారు వాళ్ళకి ఇస్తారు తింటానికి
చాలా డేంజరు కోతులు అయి ఎప్పుడు అటాక్ చేస్తాయో తెలువయి
ఆ అవి కూడా ఉన్నాయి మా మా బియం సంచి ఉండే అది తీసుకు వెెళ్ళింది కోతి అప్పుడు
విన్నా అలాంటి విన్నాను నాటి జ్ఞాపకాలు ఇంకా గుర్తున్నాయి చిన్ననాటి
ఆ చిన్న నాటి గా జ్ఞాపకాలు కొంచెం కొంచెం చాలా మంచిగా అనిపిస్తాయి అన్ని గుర్తున్నాయి అన్నట్టు
ఓకే ఓకే ఇంకా
సరే మరి ఇంకేమన
ఇంకా కాలేదు అగండి
అ
టైం అవ్వలేదు అండి ఇంకా
ఆ ఒక్క నిమిషం ఆ సరే మరి ఉంది ఉ ఉంచుతా ఉమ్
అయిపోయింద
ఆ అయిపోయింది
ఓకేే
ఓకే